హలో
హలో
ఊమ్ హాయ్ అక్కా
ఆ హాయ్ ఎలా ఉన్నారు
ఉమ్ బాగున్నానక్క మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు మా ఇంకా టీ పెట్టుకున్నాము తాగాలని వెయిట్ చేస్తా ఉన్నాము
అవునా
హ
నేను టీ తాగేసి టీ ఉమ్మ్ తాగేసి మొహం కడుకొని దీపం పెట్టాను దీపం పెట్టి ఇంకా అలా అ రెస్ట్ తీసుకుంటూ ఉన్నానునమాట
అవునా ఇంకా వంట ఏం స్టార్ట్ చేయలేదా
టైం లేదు టిఫిన్ చేస్తాను
ఆ
ఉ టిఫిన్ చేయాలి ఆ నైట్కి టిఫిన్ ఇడ్లీ కారం ఏమన్నా చేసేసి పిల్లలకి ఏమన్నా దోశ కావాలంటే ఎగ్ దోశ కావాలంటే ఎగ్ దోశ విస్తాను ఇంకా మేము ఇడ్లీ కావాలంటే ఇడ్లీ పోసుకుంటాము
ఆ
కొన్ని ఉండయి అవి మడత పెట్టాలి మొత్తం ఆ ట్రాక్ అంతా గజిబిజిగా ఉంది ఇంకా పని చేసుకుందామని చెప్పి అలా కూర్చున్నాను కాసేపు తర్వాత ఉమ్ మీరేం చేస్తున్నారు
ఏం చేయలేదమ్మా ఇంక టీ తాగేసి గుడ్లున్నాయి మడతయ్యాల
ఉమ్
ఇంకా ప వర్కు ఉంది పని ఉండది చేసుకోవాలా
ఉమ్
వంట కార్యక్రమం మేము పల్లెటూరు పల్లెటూరు వాళ్ళం కాదండి
ఊమ్
ఆ మేము అన్నమే తింటాం నైట్ టిఫిన్ అంతా తిినము
ఆహా ఓకే
ఆ తెల్లారితే సద్దన్నము తాగుతాము
ఆహా
ఉమ్
పల్లెటూర్లో అంటే సద్ద్దనం సద్దన్నము పల్లెటూర్లో కూడా ఇప్పుడు సద్దనం తాగే వాళ్ళు ఉన్నారు అండి సూపర్ అండి మీరా ఇప్పుడు పిల్లలు ఇక్కడ టిఫిన్ బాగా అలవాటు పడిపోయినారు కదా
పిల్లలు టిఫిన్ తింటారండి మేము సద్దన్నమే తాగుతామండి అలవాట అయిపోయింది ఎప్పుడు ఊరగాయలు వేసి పెట్టుకొని ఉంటామండి మేము పొలానికి వెళ్తామండి హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటాము
ఆహా హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి పొలాలు
ఆ పొలాలకు వెళ్తాము
ఆహా
అప్పుడప్పుడు
ఉమ్
మీకేం చేస్తున్నారని మేము వరీ శనగా అవి పండిస్తాము
ఊమ్ బాగుంటుంది కదా పల్లెటూరు పచ్చగా ఎండాకాలంలో కొబ్బరినీళ్లు తాగచ్చు తాటి గింజలు తినీ తాటి
ఊ ఉ బాగుంటుందండి తాట్ల తాటికాయల కాాలం వస్తె తాటిముంజలు తింటాము
హుమ్మ్
కళ్ళు వస్తాయి మామూలుగా
హుమ్మ్
ఇంకా ఈ టెంకాయలు కాస్తాయి టెంకాయలు తాగుతాము
అది తాటికల్లు అంటే ఎలా అండి ఆ
అవి తాటి చెట్ల్లో నుంచి వస్తాయండి
హెల్త్కి మా చాలా మంచిదంట కదా అది విన్నాను నేను
తాగుతారు కొంత మంది మేం తాగం లేవండి మేము తాగము లేడీస్ అంతా తాగుతారు
ఉమ్
హ్మ్మ్ చాలా మంచిదండి హెల్త్ కి హీట్ తగ్గిస్తుందంట ఒంటిలో
ఆ అది ఎలా అండి ఎలా ఎలా వస్తాయి ఆ తాటికల్లు అనేది
ముంజలు వేస్తాయి కదండి గొల దాన్ని కొంచం కోసి దానికి కల్లు దుత్త గడతారండి
ఆ దుత్తా అంటే
అది కడవ అంటాం కదా మనం చిన్నప్పుడు కడవలు నీళ్ళు పెట్టి కునే వాళ్ళం చల్లగా ఉంటాయి ఆ కుండ అది చిన్నది గడత
ఆహా ఆహా
ఉ దాన్ని నిండినాక మళ్ళీ బిందులో పోసుకొని జగ్గులు ఇదిలో అమ్ముతారు జగ్గు ముప్పై యాభై అట్లా అమ్ముతారు
ఓహో ఓకే ఓకే
మేం చిన్న పిల్లలు అప్పుడైతే జగ్గు టెన్ రూపీస్ ఉండేది
ఆ ఆహ
ఇప్పుడు దాదాపు ఫిఫ్టీన్ రూపీస్ సెవెంటీన్ రూపీస్ ఆ
ఇప్పటికీ ఉందా
ఆ ఇప్పటికీ ఉందండి
ఆహా అంటే పల్లెటూరుకి వస్తే దొరుకుతుంది మామూలు ఇక్కడ నార్మల్ టౌన్ లో దొరకదు
ఆ దొరకదండి
హుమ్మ్ అది పచ్చిమిర్చి పచ్చిమిర్చిలు పండిస్తారా మీరు ప మిర్చి టమో
ఆా ఆ పండిస్తామండి పచ్చిమిర్చీలు పండిస్తాము ఆ మామూలుగా మేమే కోసి ఎండ పెెట్టి అమ్ముతాము
ఆహా ఎండుమిర్చి మీరు అమ్ముతారా ఆహ ఎండుమిర్చి పచ్చిమిర్చిని కోసి ఎండబెట్టి ఎండుమిర్చి లాగా అమ్ముతారు
బా పా పచ్చిమిర్చి బాగా పండినాక ఎండుమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి
ఆ చెప్పండి చెప్ప
పచ్చిమిర్చి కోసి ఆ ఊరగాయ మిరకాయలు అంటారు కదండి
ఊరుగామిరూపకయ అం ఉప్పు ఆ ఆ ఆ
తెలుసుండదులేండి
ఆ తెలుసు తెలుస అండి కొనుక్కొని వచ్చి తింటాం మార్కెట్ లో మార్కెట్ లో కొనుక్కొని వచ్చుకని
ఉ మజ్జిగ ఉప్పులో నానేసి
ఆ ఆ
అవి ఎండా పెడితే ఊరగాయ మిరక్కాయలు అంటారండి మీ పక్క మా పక్క అయితే ఉప్పు మిరక్కాయలు అంటాము
ఆహా ఓకే
ఇద్దరు లేసి కొంచెం సద్దన్నం లేక అవే వేంచుకుంటాము నిమ్మకాయ ఊరగాయ మామిలు మ్యాంగో ఊరగాయ మామూలుగా మాకు కూరగాయలు ఉంటాయండి సద్దన్నం నిదట్లేసి సద్దన్నం తాగు
నేను మా అమ్మమ్మళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గంజిస్తారు ఆవిడ గంజి తాగుతాము అది కొంచెం లైట్ గా ఉప్పేసి చాలా బాగుంటుంది నాకు న నచ్చుతుంది అది ఎప్పుడైనా ఎప్పుడన్న తాగాలనిపించి పించినప్పుడు అది తాగుతానన్నమాట
మేము మామూలుగా స్టోర్ బీము సోన మసురా పచ్చి భీము అలాంటివి తినమండి
హ్మ్
ఎప్పుడు మేము ఒడ్లు ఉడకబెట్టి ఆడించి దాన్ని వండుకొని తింట తింటాము
ఆహా ఆ మిల్లుందా మీకు
ఆ మిల్లు తోలుతామండి
ఓహో మీరు తోలుతారా
పండుతాయి కాబట్టి
ఓకే ఓకే
ఉమ్ అది ఇప్పుడు మేము రూపంలో వస్తుది ఇడ్లీ బీం భీమ్ అంటారు కదా మీ పక్క అది మేము మేము అన్నం లాగా చేసుకొని అన్నమే తింటామండి
మ్ హు
అన్నం తినేసి
ఇప్పుడు ప పంట పొలాల్లో ఇది ఉంటుందా అండి ఆ అదేంటి హెయిర్ కి మంచి ప్రోటీన్ గా లభిస్తుంది బృంగ్రాజ్ హెయిర్ అంటారు కదా గుంత కరగరాకు పోయేదో అది అది దొరుకుతుందా మీ దగ్గర వరి పంటల్లో ఉమ్ అది హెయిర్ కి చాలా ఆ మంచి గ్రోత్ ఉంటుందంట కదండి
ఆ అవును మా కావాలంటే ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చిస్తాను నీకు కూ
ఆ ఓకే అండి
ఊరికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసారంటే అది గుర్తు చేశారంటే మీరున్న దగ్గరికి ఎక్కడకన్నా ఫోన్ చేస్తారంటే నేను తెచ్చిస్తాను
ఉమ్ సరే అక్క
ఉమ్ తెచ్చుకొని అది నూనెలో కాంచుకొని అవి పెట్టుకుంటారు తలకి
అదే అదే ఆ విన్నాను ఇక్కడ టౌన్ కాబట్టి ఏమీ దొరకదు సో ఆయిల్ మాత్రం తెచ్చి వాడుకుంటూ ఉంటాము కానీ బట్ అది మనం ఆకులు ఎండ బె పెట్టి మనం స మనమే స్వయంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా
మందారమాకు
ఆ మందా
మందార మాకు మందారం పూవ్వ కలబంద మెంతులు గుంట గంజేరాకు అన్ని వేసి టెంకాయ నూనె ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు పోయాల్ల పోసి అన్ని వేసి బాగా నల్లంగా రానిచ్చి నైట్ లో బాగా నూనె తెర్లినాకా వెయ్యాలి
ఉమ్ హు ఇయ ఇవన్నీయా ఆకులు పువ్వులు ఓకే
గోరింటా గూడ అవేసి బాగా నల్లంగ నూనె ఒచ్చినాక నైట్ అంతా పెట్టేసీ మంతే మన తెల్లారొచ్చి వడగట్టుకొని బాటల్లకి బోసుకోవాల
అది మంచి గ్రోత్ గ్రోత్ ఉంటుంది గదండి దానివల్ల మనకి ఉహు
మా వంట అయిందా స్టార్ట్
ఇప్పుడే చేయమండి సెవెన్ థర్టీ వేడిగా చేసుకుంటం ఏదైనా ఆ ఒక్క తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందూ ప్రిపేర్ చేసుకుంటా ఇంక టిఫినే కాబట్టి అప్పటికప్పుడే చేసుకొని వేడివేడిగా దినేస్తము ఇంగ తినేసి కాసేపు సీరియల్లు అవన్నీ చూసుకొని పడుకునే కొందికి పదై పోతుందీ అన్నీ సీరియల్ క్రమం తప్పకుండా చూస్తాం ఉహుహుహు ఊమ్ ఇంక పిల్లలు టూ అవర్స్ స్టడీ చేస్తా ఉంటరు రూమ్ లో ఆళ్ని డిస్టర్బ్ జేయకుండా వన్ అవర్ వాళ్ళకి అట్లా ఇది జేసేస్తామన్న టైమ్ ఇస్తాము కాసేపు ఇంక వాళ్ళ హోంవర్క్ అంతా ఫిన్షి ఫినీష్ అయినాక ఇంకా వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి. ఆ ఆళ్ళందరం కలిస్తీ కలిసే దింటామూ మార్నింగు కొంచెం హడావిడిగా ఉంటుంది, మ ఆఫ్టర్నూన్ ఇంకా ఎవరుక్ వాళ్ పనులు ఎళ్ళిపోతారు గదా. నైట్ మాత్రం అందరం కలిసి తింటాం, పిల్లలు, మేము, మేమంతా. కలిస్ బోన్ చేస్సం అన్నమాట
హూమ్ మా పాప ఒచ్చిందండి మాట్లాడతారా
ఆ అట్లంతా లేదండి లంతో మాట్లాడకూడదు
హహహహ
హెహెహె ఆ అ స్కూల్ స్కూల్కి ఎళ్ళేసి ఒచ్చారా.
య స్కూల్కి ఎళ్ళేసొచ్చారా అ హలో
అ హలో బాగున్నారా ఆంటీ అను
ఆ బాగున్నాన్ మా నువ్వెలా ఉన్నావు
ఆ బాగున్నానాంటీ
ఊ ఇంగేమ్మా ఏం జదువుతున్నావు
హలో
ఆ హలో
ఊ
ఇంకేం లేదండి
ఆ
ఊ ఇంక పాప ఒచ్చారు కదా ఇంకా తనకేమన్నా స్నాక్స్, టీ, ఇంకా అదేమన్నా చూడండి.
అలాంటిది చెయ్యాలండి
ఆ
స్నాక్స్ చేసి పెట్టాలి
సా ఒ
అవునండీ మా చిన్న పాప కూడా ఉందండి
మీరే స్వయంగా ప్రిపేర్ చేస్తారా స్నాక్సూ
ఆ అవునండి